హాయ్ అండి
హాయ్ అండి బా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి హలో
తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం ఇన్న పడత లేదా
ఆ వినస్తుంది నా వయిస్ వస్తలద
అస్తంది అస్తంది
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు అట్గానే పడుకుంటాను
ఆహా ఏం చేసరు ఇవళ ఉ ఏం తిన్నారు కూర
టమాటా ఆలూ
ఆ మీరే చేసారా
ఆ నేనే చేసిన
ఆహా వంట మీరే చేస్తారా ఆ తిన్నామండి ఇప్పుడు
వంట నేనే చేస్తా
ఆహా ఏమేమి చేశారండి
అన్నం చపాతి
ఉ
ఆలూ టమాట కర్రీ
ఓహో
ఆ
ఇంకా ఏం చేసారు ఇవాళ డే అంతా
క్యాజువల్ గా ఏం లేదండి అట్టిగనే మీరేం చేశారండి
ఏంలే అండి ఇంట్లో పనులే ఇగా ఇగా ఫ్రీ టైం దొరికినప్పుడు కొద్దిసేపు మొబైల్ చూసాయి ఇగా రీల్స్ యూట్యూబ్
అంతే
ఉ అంతే అండి ఆ తినేసాము ఇప్పుడే
మీదేం కర్రీ
మాది మిల్ మేకర్ అండి
మేకర్ మీ తింటారా మీకు అడొచ్చా
ఆ వంట నేనే చేస్తా
అఓ
ఉ
ఫ్రై ఆ టమాట
ఏంటి మిల్ మేకర ఆ టమాటా వేసి
అచ్చా ఇంకా
ఇంకా ఏమందండి ఇంకా ఏమేమి చేస్తారు వంటలు మీకు ఏమేం కూరగాయలు చేయొచ్చు
ఉ వస్తాయి బాగానే టమాటా కర్రీ చికన్ మటన్ పన్నీర్ వెజ్ పులావ్ నన్ వెజ్ పులావ్ అన్ని వస్తాయి
వెజ్ పులావ్ అంటే అది ఏంటిదండి
కూరగాయలా బిర్యానీ
ఓహో అదెలా చేస్తారు
అవ్వ మనకి ఏమేం వేసుకోవాలో కూరగాయలుఅన్నీ వేసి రైస్ వేసి అండుడే
ఓ అంటే రైస్ ఆల్రెడీ అంటే రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిందా లేకపోతే అది
ఆ
రైస్ ఆల్రెడీ మనకి మిగిలిపోయిన రైస్ ఉంటది కదా అన్నం వండిన
అట్లా కూడా చేయొచ్చు.
అట్ల కూడ చేయచ్చా.
ఆ
బావుంటదా టేస్ట్?
బానే ఉంటది అది. బానే ఉంటయి.
ఉహ్
హ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ కావాలె కదా రైస్.
ఆహా
అవు
ఇంకా మూవీస్ చూస్తార అండి మీరు.
మూవీసా అండి మేం చూడం ఎక్కువ.
ఏం చూస్తారండి మరి.
మేము ఏం చూడమండి ఓన్లీ సెల్ చూస్తం. ఇగ పనితోటే సరిపోతదండి.
మోబైల్లో ఎం ఎం చూస్తరు.
సీరియల్స్ చూస్తం.
సీరియల్సా. ఏం సీరియల్స్ తెలుగు ఆ హిందీ ఆ.
ఉ రెండు తెలుగు, హిందీ.
ఆహో. మీ ఫేవరెట్ సీరియల్ ఏంటిదండి?
సీరియలా
ఆ
బ్రహ్మముడి
బ్రహ్మముడియా.
ఆ
ఆహా బావుంటదా అది.
ఆ బావుంటది మీరు చూస్తరా.
ఆ హా
మీరు చూడరా? హ్ మీరు మూవీస్ చూస్తరా.
మూవీస్ కూడా అంటే ఏదైనా కొత్త మూవీ వచ్చిందంటే అది ఓటీటీ లో ఉంటే డ వున్లోడ్ చేసుకొని చూడ్డం అంతే.
ఆహా
హ్మ్
ఇంకా ఇంకేంటిదండి.
ఇంకా లాస్ట్లో ఏం చూసారండి మీరు.
ఐడియా లేదండి బాగా రోజులయి
ఓహో
ఇంకా షాపింగ్కేళ్తూ ఉంటారా, షాపింగ్ అంటే ఇష్టమేనా.
షాపింగ్ అంటే అట్ల ఏం లేదండి. ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే షాపింగ్.
ఆహా ఫెస్టివల్స్ చేసుకుంటారా మీరు పండుగలు జరుపుకుంటారా
ఆ జరుపుకుంటం
ఏమేంమేం పండుగలు జరుపుకుంటారండి
బక్రీద్ రంజాన్ మొహరం గ్యారమిజర్పుటం
ఆహా మీకే పండుగంటే ఇష్టం
మాకా అండి ఉం
ఉం
బక్రీద్ ఇష్టం
బక్రీద్ రోజ్ ఏం చేస్తానండి
బక్రీద్ పొదున్న లేసి స్నానం చేసి పూజ బీజ చేసి
సేమ్యాలకి
ఏం చేస్తారు నాహ దాని కంటే ముందు
స్నానల్ స్నానం చేసి నమాజ్ చేసి సేమ్యా చేసి
ఆ హూ
తింటమ్
తింటరా వట్టి సేమియానే చేస్తారా
ఆ అట్టి సేమియాలే చేస్తాం
ఓహో వెదర్ ఎలా ఉందండి అక్కడ
ఎండ బాగున్నదండి
ఇప్పుడు ఈ టైమ్ లో కూడా ఎండ వుందా
ఎప్పుడు ఎండలేదండి ఉడకపోత బాగుంది
లా అవునండి రూమ్ లో ఏమో చాలా వేడిగ ఉంది టాంది బయట మాత్రం చల్లగా ఉంది గాలి
ఉమ్
ఈసారి ఎండలు బానే ఉండే
అవునండి వర్షం కూడా పడతలేదు
ఉమ్ వర్షాకాలం స్టార్ట్ అయింది మొన్న ఏడో తారీకో ఎనిమిది తారీకో మిరక్క అయింది కానీ ఇంకా వర్షం పడతలేదు
ఉమ్
ఉ ఉమ్
మీరేం చేస్తారు
ఏం లేదండి ఇగ తినేసాము ఇగ గాలి బాగా వస్తుంది కరెంట్ వెళ్పోతు తది కావచ్చు అనేసి చూస్తాన్నం ఇగ
నఅవునా
ఉమ్
మీరు ఎటూ వెళ్ళలేదా మరి
అమ్మా బాబోయ్ ఎండలు ఎట్లా ఉండేయ అండి ఫుల్లు బాగా ఉండే కదా ఇగ ఇంట్లోనే ఉండే ఎటు వెళ్లలే
ఉమ్
ఉమ్ ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాం ఇక ఉమ్ ఈ ఎండలకి బయటికి వెళ్ళాలంటేనే భయం వేసింది ఎక్కడ ఆ ఎండ దెబ్బ తాకుతది దొ అని
అవునండి
మళ్ళీ ఇప్పుడు రెండు రోజులు ఏమో అట్లా చినుకులు పడి మళ్ళ ఎండలు వచ్చేసరికి ఇక జ్వరాలి స్టార్ట్ అయినయ్
అవునండి
ఉమ్ ఇక జ్వరంకి ఇక బయటికి ఎట్టు వెళ్ళట్లే ఇక
ఉమ్ అవునవును వెళ్ళకండి
ఉమ్
ఇంకేం విశేషాలండి
ఇంకేం ఉంటాయండి
ఉమ్
అక్కడ పొలం పనులు స్టార్ట్ అయినయా అండి
పొలం పనులు ఇంకా స్టార్ట్ కాలేదండి కొన్ని కొన్ని అయినాయి అట్లా
మీకు పో మీ అక్కడ సైడ్ దు పొలాలు ఉంటాయా
ఆ ఉన్నాయండి
ఉహు అయ్యో అలా
హలో
హలో
ఏమైందండి
ఏం లేదు చీకటిగా ఉండి కట్టుకొని పనిటోళ్ల ఈగ
ఆహా కరెంట్ లేదా అండి
ఆ పోయిందండి
ఆ
అ ద
టార్చ్ పెట్టుకోండి
వ
చెప్పండి
ఇంకా మీకు ఏ కాలమంట ఇష్టం
మాకా అండి
తమ్మరా రేణయా వింటరా
ఉ రెయినీ
ర్రైవీ సీజన్ ఇస్తామా ఎందుకు
వర్షం పడితేనే కదా అండి మనకు తాగడానికి నీళ్లు అన్నికి పొలాలకు దేనికైనా
ఆ అవును కరెక్ట్
వర్షం లేని మనకు వాటర్ ఎట్లా వస్తాయండి అట్లా
ఆహా
ఇంకా అండి
అ
హలో మీకే సీజన్ ఇష్టమం హలో
వింటర్ అంటే ఇష్టమ హలో
ఆ వినపడుతంది చెప్పండి
నాకు వింటర్ అంటే ఇష్టమం
అవునా ఎందుకు వీంటర్ ఇష్టం
ఆ
మీకెందుకు వింటర్ ఇష్టం
అంటే చలికాలంల కొంచం వెదర్ అంతా చల్ల చల్లగా ఉంటది కదా తొందరగా పడకో చ్చు లేట్గా లేవచ్చు అంటే కొంచెం నైట్ పెద్దగా ఉంటది
అవునవును
ఆ
మ్ కరెక్టేన
అట్లా అని వింటర్ ఇష్టం ఇగ మళ్ళీ ఇంట్ల కొంచెం చల్లబడినంక చీకటి అయినంక మంటలు పెట్టుకుంటాం
అవునండి
మ్ అట్లా ఇంటి పక్కన వాళ్ళందరొచ్చి కూర్చుంటారు
ఆహా బాగుంటది కదా
కొంచెం బాగుంటది ఆ మూమెంట్ మంచిగా ఉంటది
అదే అదే బాగుంటది
మ్
కరెక్టేనండి
ఇంగ మీ మీ సైడ్ కూర్చుంటారా అట్ల
ఆ కూర్చుంటారండి
ఆహ
చలీకాలంలోనే కదా అండి అందరు బయట కూర్చునేది
అవునవును
అట్లా
ఆ
ఇంకా
ఇంకా మీకు పల్లెటూరు అంటే ఇష్టమేనా అండి
ఆ పల్లెటూరే ఇస్తమండి
ఎందుకు సిటీ నచ్చదా
సిటీ మొత్తం పొల్యూషన్ కదా అండి మొత్తం చిన్న చిన్న బిల్డింగ్స్
ఆ
వాతావరణం మంచిగా ఉండది పల్లెటూరు అంటే ప్రశాంతంగా ఉంటది